బాగున్నారా అండీ మీరు బాగు న్నారండి ఏం చేయట్లేదండి మీరేం చేస్ మీరు
ఏం చేయట్లేదు తిన్నారా
ఉ తిన్నామండి మీరు తిన్నారా
ఆ తిన్నా మన్ ఏం టిఫిన్ చేసుకున్నారండి
ఏం ఊ
మా కర్రీ కొత్తిమీర పచ్చడండి మీరేం కర్రీ వండారండి హలో హలో
మీదే మీరు చేశారండి
ఆ ఇంకా తినలేదండి మీరు తిన్నారా
హలో
నా వాయిస్ వినిపిస్తుందా
ఇనిపిస్తలేవ్ ఇప్పుడు ఇనపడుతుందండి.
మీరు భోజనం చేసారా
చేయలేదండి టిఫిన్ చేసామండి మీరు చేసారా అండి
ఆ తిన్నామండి
ఏం టిఫిన్ చేసారండి
దోసా బజ్జి అండి
అవునండి వంట చేసేసారా అండి
చేస్తామండి మీరు చేస్తరా
చేయలేదండి ఇప్పుడు మొదలెట్టాలండి
ఏంటండి మీ టైమింగు చాలా కొత్తగా ఉంది
మా టైమ్ అలగే ఉంటాయండి
మీకు ఏ వంటంటే బాగ ఇష్టమండీ
మీరు ఏం కర్రీ వండారండి
మేము పచ్చడి చేసుకున్నామండి మీరు ఏం చేద్దామని మీ ప్లాన్ ఉన్నారు
మేమండి తుపేయండి
ఏ ఈరోజు సండే కదండి ఏమి స్పెషల్స్ ఏమీ లేవా అండి
లేవండి నాన్ వెజ్ ఏమి లేవండి
మీరు ఏం వంట బాగా చేస్తారు.
మేమండీ
ఆ
పప్పుచారు చేస్తామండి
నాన్ వెజ్లో ఏం బాగా వండుతారండి
చికెన్ వండుతామండి బాగా
ఉ
మీరేం వండుతారండి
నాకు వంట చేయడం రాదండి
అదేంటండి నేర్చుకోలేదా
లేదండి ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం ట్రై చేస్తున్నాను
హుమ్ మరి ట్రై చేయాలిగా అండి
ఆ అదే నేర్చుకుంటున్నానండి మీరెందులో ఎలా నేర్చుకున్నారండి ఓన్గానా లేకపోతే యూట్యూబ్ లో ఏమైనా చూసి నేర్చుకున్నారా
యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నానండీ
ఈసారి ఏమైనా కొత్తగా మీరు తయారు చేసారా అండి అంటే బిర్యానీ లాంటి ధమ్ బిర్యానీ చికెన్ బిర్యానీ
మ్ చేసామండి ధమ్ బిర్యానీ చేసాం డి కొత్తగా
ఎలా చేశారో కొంచెం ఆ ప్రాసెస్ చెప్తారా నేను కూడా నేర్చుకుంటాను
ఉ అలాగే నండి
ఆ చెప్పండి కొంచెం
ముందు చికెన్ కడుక్కోవాలండి
అవున్
కడిగేసుకుని ఉల్లిపాయలు కూడా కట్ చేసుకోవాలండి
ఇది కర్రీ క పోతే మొత్తం కర్రిను మొత్తం
మొత్తం కర్రీ అన్నంలో కూడానండి ఉ అందులో చికెను చూ కలిపేసుకుని పెరుగు యాడ్ చేసుకుని కొంచెం
పెరుగు ఎందుకండి
చికెన్ లోకి కలుపుతారండి కొంచెం బావుంటదని టేస్ట్ బావుంటదని ఉ టేస్ట్ బావుంటదని
ఇంకా ఏమేమ్ వేయాలి ఇల్లా
మసాలా సరుకులు వేయాలండి వేసి నూనె పోసి మసాలా సరుకులు వేసి చికెన్ వేసి కలిపి ఉప్పు కారం కలుపుకొని ఉంచుకుని ఒక ఐదు నిమిషాలు
హ
ఐదు నిమిషాల తరువాత ఈ మసాలా వేగిపోయాక చికెను పెరుగు అయి కలిపి వేసుకుని ఉన్నాయి అవి అందులో వేసేసుకొని కొంచెం వాటర్ పోసేసుకుని బియ్యం సరుకులు అందులో పోసెసుకోవటమేనండి
ఆ అన్నం రైసు ఉడికిన తర్వాత కర్రీ రైస్
ఆ అవునండి
కలిపేసుకొని
కలిపి ఆ అవునండి కలిపి వేసుకోని చేసేసుకుంటే ఒక ఐదు నిమిషం మళ్ళీ తర్వాత రైస్ ఉడికిపోద్ధి ని
ఎన్నిసార్లు చేశారు మీరు అలా
మేముండి టూ టైమ్స్ చేసుంటమన్
వెజిటేబుల్స్ని ఏం కూరగాయల్లో ఏం కర్రీ బాగా వండుతారు
పప్పుచారు బాగా కాస్తానండి
అంటే పప్పుచారు కాకుండా వంకాయ బెండకాయ అలాంటివి వందుకుంటారా అందరూ
ఆ వంకాయ్ వండుతానండి అండి బాగా
అందరు బాగా తింటారండి వ కాయి
ఆ బాగానే తింటారండి వంకాయ
అందులోకేమైనా మేస్తార లే
ఏ ఏమి ఎయమండి ఆహా ఏమి ఎయమండి మీరేమొండుతారండి ఓకే
వంకాయి బంగళగుంప ఇవే వచ్చండి పప్పుచారు అయితే అసలు రాదు
అఓ
నాన్ వెజ్ అయితే ఎప్పుడూ ట్రై చేయలేదండి
చేయండి బా కుదురుతాయండి
మీరు చెప్పారు కదండి అప్లీదయినా ప్రాసెస్ కొంచెం ఈజీగా ఉంది అలా ట్రై చేస్తాను ఒకసారి
అదేనండి
ఇంకేం బాగా వచ్చండి మీకు వండడం
ఇంకేమి రావండి ఇయ్యి చెయ్యాలి కదా ఇవే నేర్చుకున్నానండి
అ స్నాక్స్ లాంటివి ఏమైనా ప్రిపేర్ చేస్తారా మీరు
రావండి అసలు ఏమి
పకోడి మిరపకాయ బజ్జి వట్లే ఏంరావండి
పొడి చెస్తామండి
మిరపకాయ బజ్జీలు అవి వేస్తానండి
ఆహా రావండి ఏమి
పోకోడి ప్రాసెస్ చెప్పండి నేను అది కూడా ప్రిపేర్ చేస్తాను
సన్నగా రెండు ఉల్లిపాయలు కోసేసుకుని రెండు పచ్చిమిరకాయలు కోసుకునిండి
చిన్న చిన్న కానిది లేకపోతే బారుగానండి
కోవాలండి పచ్చిమిర్చి చిన్నగా రౌండ్ గా కోసుకోవాలండి
ఆ ఓకే అండి
శనగపిండి కొంచెం కలుపుకొని అందులో వసేసుకొని,
ఎంతమంది పచ్చిమిరకాయలు ఆయిల్ కాటలు వేసుకోవాలి,
అవు నూనె కాగాక కొంచెం చిన్న చిన్నగా అందులో వేసేసుకోవాలి,
అ తర్వాత వేగిన తర్వాత తీసేయడమే,
ఎర్రగా వస్తయండి ఎర్రగా వచ్చాక తీచేయడంమేనండి ట్రై చేయండి మీరు కూడా,
అండి
హు ట్రై చెయండి మీరు కూడా బాగా కుదురితాయి అండి,
ఆ సరే ఈసారి కచ్చితంగా ట్రై చేస్తానండి,
చేసాక చెప్పండి మాకు కూడా,
హ ఓకే అండి,
హు ఒంటలో ఏముందేను వంట ఆ పప్పుల వంటలు మీకు ఏమొచ్చండి,
పప్పులు వంటలు అయితే మా ఇంటి కాడ అయితే అరిసెలు జంతికలు, సున్నుండలు అంటారు కదా తెలుసా అండి,
మీ వాయిస్ వినిపించట్లేదండి,
అరిసెలు అయో తెలుసండి జంతికలు, లు
ఊ
హు మెచ్యూర్అవి మాత్రం, పిచ్చిది అవి మాత్రం ప్రిపేర్ చేస్తారే మా మమ్మీ గారు
ఉహు మీరు కూడా చేస్తారండి,
లేదండి మా అమ్మ మమ్మీ గారు చేస్తూ నే
ఉహు అవునండి మా కూడా రావండి
హు సంక్రాంతి కి ఆ సరే సరే చేరండి మరి షాప్ కు,
మీ వాయిస్ కట్ అయిపోతుంది అండి
కట్ అయిపోతుందా ఇప్పుడు వినిపిస్తుందండి
ఇప్పుడు వినిపిస్తుందండి
మీరు సంక్రాంతి మరి ఏం వండుకుంటారండి
ఏంటండి
సంక్రాంతికి ఏం వండుకుంటారు మీరు
మేమండి మా అమ్మ గారు అరుస్లో వండుతారండి ఎక్కువ
అవి మాత్రమే అండి అంటే కజ్జికాయలు గులాబీలు అలా చేస్తాం
ఆహా రావండి రావండయి అరిసెలు ను జంతికులు ఎక్కువ పోస్తారండి
బయట నుంచి మీరు ఏమైనా అంటే బయటిప్పుడు కొత్తగా పెట్టారు కదండీ వాళ్ళే ఉండి మనీ ఇస్తే ఇచ్చేస్తున్నారు ప్రిపేర్ చేసి
ఏమో అండి తెలీదండి
అలాగేమైనా కొనుక్కుంటారా అండి అంటే ఈ మధ్యన ఇంటికాడ వండకుండా వాళ్ళు ఈ మధ్యన ఇంటికాడ వండకుండా వాళ్ళే ప్రిపేర్ చేసి ఇచ్చేస్తున్నారు అండి మనీ ఇస్తుంటే
ఉమ్ మీరు తెచ్చుకుంటున్నారా అండలాగ అవును
బా తయారు చేస్తారుండి వాళ్ళు
అయితే మేము కూడా ఈసారి ట్రై చేస్తామండి
హ్మ్ సరే
తేవడం చెప్పారు కానీ మీరు బావు టేస్ట్
ఆ బావుంటాయండి అంటే అందరు చేసినయేనా నా చేసింటే బాగున్నా
అదేలేండి మేం కూడో సారి ట్రై చేస్తామండి
ఆ సరే అండి సరే అ తప్పు తప్పకుండా ట్రై చేయండి మరి సరే మరి సరే అండి బా
అలాగేనండి బాయ్ అండి